క్రికెట్ బల్
ఈ గ్యాప్ లో మా అక్క ఫోన్ చేసింది ఇం మళ్ళీ కట్ చేసినాయి మళీ చెస్తానని
అవున
ఊరికే రోజు చేస్తా ఉంటది కదా టైం పాస్ కి మాట్లాడదాంని స కార్ సీట్లు అన్నీ అయిపోయినాయి కదా అనుకోని
ఆహా
ఆ ఆ జుట్టు మొత్తం ఇట్లా ఘోరంగా లేస్తండి ఏం చెయాలండి అసలు బాగా ఘోరంగా ఉన్నది
ఆయిల్
ఆయిల్ పెడితే ముద్ద ముద్ద పిలి తోకనా అయితని చూస్తానా చిన్న జుట్టు కదా నాది జట్లు పెరగడానియేమన్నా మీ దగ్గర ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా?
రెమిడీస్ అంటే ఏమిన్నాయి కెమికల్ షాంపూస్. కాకుండా వాళ్ళు కొంచెం ప్యూర్ షాంపుస్ వాడండి. కెమికల్ లేకుండా ఏ షాంపు లేద అనుకో
నిన్న నేను వెళ్ళిన లోలొకషన్ దగ్గరా, ఆ కుంకుడుకాయలు ఉన్నాయి. అట్లాంటివి పట్టుకు వచ్చిన నేను చాలా అట్లాంటివి చేయండి. మీ సైడ్ దొరుకుతాయి కదా! చాలానే
మ్ హూ!
అవి మొత్తము పలగొట్టి, ఒక బా వాటిలో వేసేసుకొని, యూజ్ చేయండి.
ఉహూ! మా చేన్ దగ్గర ఉన్నాయి కదా గానీ
ఆది హెల్తీగ ఉంటాది.
అవునా? మ చేన్ దగ్గర కాసినయో, కాయలేదో తెలియదు.
హు హూ! కాస్తాయి ఈ టైం లో మాగ్జిమం అవి ఏ చెట్లయినే కాస్తాయి అది
హ్మ్!
అయితే మాకు తెలిసిన మా ఫ్రెండ్ గారి స్టోరీ ఒకటి చెప్పనా?
ఉమ్
రీసెంట్గా ఒక వన్ మంత్ అవుతుంది వన్ మంత్ దాటింది అంతే అయితే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నారు. బయటలేచి పోయి పై ఇక్కడ మా నియర్ బై లో ఒక అనంతరామన్ టెంపుల్ ఉంటాది. ఆ టెంపుల్ లో మ్యారేజ్ చేసేసుకున్నారు. అయితే నీను కూడా వెళ్ళునుండ. ఇక్కడికి ఇట్లా పిలిస్తే మేము ఒక బాయ్స్ ఫోర్ మెంబర్స్ వెళ్ళినాము. గర్ల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక వాళ్ళ సిస్టర్ అంట వాళ్ళ కజిన్ అంట. ఒక ఆమె వచ్చింది. వాళ్ళిద్దరు వచ్చారు. మేము ఒక ఫైవ్ మెంబర్స్ మేము వెళ్ళాం.
ఆహా!
అయితే ఆ అనంతరం నియర్ బై లో ఉన్న ఒక సిటీ లో. జస్ట్, ఓన్లీ నాకు ఇన్ని రోజు నేను చూడనుండే చూడకుండా ఉండె, అయితే ఇవి ఉంటాయి కంగన్ హాల్స్. అ ఉంటాయి కదా! లేడీ షాపింగ్ మాల్స్ దాంట్లోకి వెళితే నేను ఏంటంటే జస్ట్ ఓన్లీ ఆ పసుపు తాడు అవి ఇవి తీసుకుందాంమని చెప్పేసి నేను పోయిన. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క డివైడ్ చేసినాము. ఒక ఇద్దనేమో వాళ్ళిద్దరిని కార్ లో తీసుకోపోర్రి టెంపుల్ కి అని చెప్పేసి ఒక ఇద్దరు అటు పంపించేశానా, ఒక అతన్ని ఏమో ఫ్లర్స్ ఇట్లా ఏమన్నా పూలదండ్లు ఏమన్నా ఉంటే తెపోరా అని ఒకని పంపి చ్చేసిన ఒక అతన్ని ఏమో అయ్యగారిని ఇట్లా నియర్ బై ఉంటే తీసుకురాపోరా, మన తెలిసిన ఆయన ఉంటే తీసుకురాపో అని చెప్పేసి, ఆయన తెలిసిన ఆయన ఉన్నాడంటే. వాళ్ళ బాబాయ్య ఎవరో వాళ్ళ బ్రాహ్మణులే, బాబాయ ఎవరో ఉన్నారు అద అంటే లోకలాయన ఆయనను పంపించారు. చేసినా, ఉన్నా నేను ఏదో పట్టకపోవాలి కదా అని చెప్పేసి, ఆ కంగన్ హల్ ఏమన్నా రింగ్స్ ఎలాంటివింటే పట్కపోదం అని చెప్పి నేను పోయినా.
ఉ హూ
ఎప్పటికైనా అసలు నేనైతే దాంట్లో పుస్తలతా ఇదేంటి. పుస్తలతాళ్లు ఆకి, మొత్తం సేమ్ యాస్ ఇట్ ఇస్ గోల్డ్ లెక్కనే ఉన్నాయి.
ఆహా.
అవి మొత్తం కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏమో, వన్ ఫిఫ్టీ, హండ్రెడ్ రూపీస్ అన్ తే. ఎయిటి రూపిస్కి పుస్తెలతాడ్ ఇ
ఆ.
ఆ మళ్ళీ ఒక టూ హండ్రెడ్ కి రెండు పూలమాలలు దిసుకున్నా. అవి ఇవి కలిపి మొత్తం ఫోర్ హండ్రెడో, ఫై ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయింది అంతే, మొత్తం సెట్. గాజులు వాటికి, వీటికి అన్ని తీసుకుపోయినామ్ పోయినము. అయ్యాగారు, పెళ్లి చేతన్నం, పెళ్లి చేసినము గంటలో పెళ్లి అయిపోయింది. అంత అయిపోయింది, మస్తు కాకపోతే, టూ తౌసండ్ ఏమో తీస్, న్నాడు అనంతములైనా, పెళ్లిచేసినాడు. ఇగ లేసిపోయి అచ్చాన్రూ కాబట్టి అట్లా, ఇట్లా కాని మ గంట, మినిమం ఒక ట్వంటీ, థర్టీ మినిట్స్ చదివిండు, మంత్రాలైన.
ఆహా.
సకరం జేసిండు పెళ్లి.
ఆ.
అంత అయిపోయినంక ఆన్నికల్ సీదా, మొబైల్ రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేయకపోయి, అక్కడ పోలీస్ట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి, అక్కడినీకి అటు వాళ్ళ పే ఇద్దరు కానిస్టేబుల్లు ఓచ్చిన్రూ, వాళ్ళని దిసేస్కొని, పేళ్ళ ఆడ రిజిస్టర్ ఆఫీస్కి పోయి, అక్కడ అది కంప్లీట్ చేసిన్రూ. చేసినాంక్. దానీకేళ్ళి ఒక ఇక్కడే, నే ఇటు ఈ ఖమ్మం ఆ రూట్. ట్లో ఉంటది. ఇల్లంతు దాటినంక. చీ, ఇల్లందు కి ఖమ్మం పొయ్యే రోడ్ లో ఉంటది. ఆ ఏరియాలోనే ఆళ్ళ, ఒక ఫ్రెండ్ గాని రూమ్ ఇట్లా ఉంది, అది ఇది అని చెప్, ఆ ఫెండ్ రూమ్ పోయినాం. ఆడ రూమ్ గిట్ల అన్ని క్లీన్ చేసినాము. వాళ్ళు వండినం పాలు గిట్లా పొంగిచ్చేసినం. చికెన్ తీసుకొస్తే వండి తిన్నము, ఆనగిల్ తెల్లారిట్టచ్ చ్చేసినాం. అప్పటిదాంక ఆ రోజు టూ డేస్ వానీతోనే ఉన్నాం. టూ డేస్ ఏం కాలేద్ అసలు, మేము ఇట్ ఓచ్చేసినామో లేదో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళున్న అడ్రస్ దేల్సేసుకోని వాళ్ళ ఇంటికి ఓచ్చేసిన్రు. అంటే వాళ్ళ అమ్మాయిది. ఈ వాయ్ నాని కొట్టిరంట, అమ్మాయిని వాళ్ళ ఇంటికి దిసుకోని ఎల్లిన్. తీసుకెళ్తే ఆయనకు వాడు ఫోన్ చేసిన్డ్, ఆయన నాకు ఫోన్ చేసి, తి అయి గిట్లా గిట్ల అయింది, అది ఇది అని చెప్పిన్నరంటే. మరి ఇప్పుడు చెప్తున్నావ్ ముచ్చట నిన్న, మొన్న ఎవ్వరు రాలేదు కదా. ఈ రోజు వచ్చుడెంది, ఇంకా మేము ఆ రూమ్ గు మేం పోలేదు, ట్రావెలింగ్ లోనే ఉన్నాయి ఇంకా నేను ఉన్ను ఇంకో ఫ్రెండ్. ఇట్లా గిట్లా అయింది, ఇప్పుడే ఒక గంట అయితుంది అం తే అది ఇది అని చెప్పేసి అంటే, మళ్ళీ ఎమ్మడే ట్రైన్ దిగేసి, మళ్ళ రిటర్న్ ట్రైన్ కి మళ్ళ వా అతన్ దగ్గరికి వెళ్ళినం. ఎళ్ళి అమ్మయి అడ్రస్ గిట్ల దేల్స్, కుంటు, వాడు ఇట్లా గిట్ల గిట్లా అది అని చెప్పేసింటే పోయినాము. వాళ్ళ పేరెంట్స్ ఆమెను ఇంటికి దిసుకోక ముందుకే మేముళ్ళంటికి వెళ్ళపోయిం ఆల్రెడి. నలుగురం గలిసి ఒకటే బండి
ఆ.
మీమ్ నలుగురం గలిసి వాళ్ళింటికెళ్ళినం. ఇంటికెళ్ళి ఇట్లా ఇట్లా మాట్లాడ్తారు వాళ్ళ మా మీదకి ఓస్తూన్రు. మా ఫ్రెండ్ గాడు ఒకడుంటాడు గట్ గట్టినే మాట్లాడతాడు, అంటే ఇప్పుడు కాన్స్టేబుల్ అతను. వాళ్ళు మాట్ మాట్లాడి ఏమన్నాడంటే, అసల్కి వాడు మాట్లాడ్తడని నేనే షాక్ అయిపోయినా. డైరెక్టు ఆ మీరు, బలవంతంగా తీసుకొచ్చి ఇంట్ల అమ్మాయినీ కట్టతే, ఉరేసుకుంటెనో, మందు తాగుతూనో, మీ రెస్పాన్సిబులిట ఆల్రెడి పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టిం. మో. అమ్మాయికి ఏ బాధ ఏం అమ్మాయికి గానీ, అబ్బాయి గాని ఏమన్న రిస్క్ గాని, వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నది కాద్, కాకుండ ఫ్యామిలీ తరపున ఏమన్నా అడ్డంకులు వస్తే మాత్రం త్రం వాళ్ళకి ఏమన్నా అయితే పూర్తి బాధ్యత ఇద్దరు ఫ్యామిలీస్ ఏ ఉంటాయి ఎవ్వరికి ఏమైతే వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత తీసుకోవాల్సిందే వాళ్ళ అంతట వాళ్ళకు వాళ్ వాళ్ళ ఏమన్నా వాళ్ళ వాళ్ళ అంతట వాళ్ళకి హాని జరుగుతే త ప్పించి ఫ్యామిలీస్ తరపున ఎటువంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ఫ్యామిలీదే ఉంటది వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటాను కన్నా మాకు ఎనకాడ బోము అని చెప్పేసి పోలీసు వోళ్ళు కూడా మా ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు మీరు ఎప్పుడు వచ్చేసి తీసుకొచ్చిరా అంటే ఆ కానిస్టేబుల్ వాళ్ళ తెలిసిన ఎస్ఐ ఫోన్ జేత్తే ఆ యన వచ్చి ఆయన వచ్చి ఆయనని చెప్పిండు లేదు లేదు మీరు ఆల్రెడీ లేచిపోయే ముందు ఇంట్లో చెప్ కోలేదంటే వాళ్ళు ఇంట్లో చెప్పుకుంటలట గాని ఆక్సెప్ట్ జేస్తాలేదంట వాళ్ళు అసలే అబ్బాయి గౌర్ అమ్మాయి మమో కాపోళ్ళు
ఆ
అబ్బాయికి ఆస్తి గిట్లా అంతా మంచినే ఉన్నది కాని ఆమ్మాయి వాళ్ళక్ ఏం లేకున్న అంతా కానీ అయినా కానీ వేరే ఇంటర్ కస్ట్ అనో మ వేరే క్యాస్ట్ అని జేప్పేసో లేదంటే ఎందుకోగాని
నిన్నే లే అల కొట్టదు ఆ
అసల ఒప్పుకపోతే ఐదారు సార్లు ఒప్పిచేసి వస్తా ఒప్పిత్తా ఒప్పుకోట్లేరంట కాపోతే వాళ్ళ లాస్ట్ డిసిషన్లా దీసర్లు అని చెప్పేసి ఎస్ఐ చెప్తే ఎస్ఐ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వార్నింగ్ ఇచ్చి మరి వాళ్ళు ఆలడీ ఇంట్లో ఇన్ఫామ్ చేసినప్పుడు మరి మీ దగ్గర ఉండి చేయదు చ్చు కదా పెళ్ళి మీరు చేయనందుకే వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు ఇక మీరు బలవంతంగా పెళ్లి చేేద్దం అని చెప్పి చూసినట్టు ఉంది అందుకే వాళ్ళు అట్ల వెళ్ళపోయిళ్ళు ఇప్పటికైన అబ్బాయి ఫ్యామిలీకి ఒకే అది
ఆహ
తర్వాతకి అ ఎస్ఐ గిట్ల వచ్చినాక కాంప్రమైజ్ చేసినాక మళ్ళ లాస్ట్ కి అమ్మాయిని జస్ట్ ఇట్లా ఇంట్లో కూడా ఎలోవేయలేదు బయట వరడాల కూకున్నాం కూక్ డైట్ మళ్ళ వరండ లో కెళ్ళి ఇంటిని కి తీసుకోచ్చినం
ఆహా
ఇలానే ఆయన కొట్టన కాళ్ళు మొక్కిలు మొక్కియ సరే మళ్ళీ మంచిగా చూసుకుని ఇప్పుడైతే తీసుకు కెళ్ళు మంచి రోజు జూసుకోని మేమే వస్తాము మీ డాడీ వాళ్ళతో మాట్లాడదాం మీ ఇంటికంటే మళ్ళ ఒక పెళ్లి ఇలా చేసేస్కొని ఉండమ్మ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు కాంప్రమైజ్ అయ్యళ్ళు కాంప్రమైజ్ అయినక హమ్మయ అనుకుంట మళ్ళీ ఆ రోజు బోయి ఆ రూమ్ ళ్ళె ఫుల్గా తాగేసి తెల్లార గట్ల మళ్ళా మా రూమ్కి వచ్చినాం బాబో ఫుల్ అంటే ఫుల్ రిస్క్ అయింది. అసలు చాలా అంటే చాలా అయితే ఘోరంగా అయింది
అట్లా మధ్యలో వాడితే ఇప్పుడు అసలు సూసైట్లు అవి ఇవి చేసుకుంటారు ఏదేమైనా మేము ఇంటికికి రాకపోయిందా
ఆళ్ చేసుకోరనే నమ్మకంతోనే మేము ఒయినం ఇప్పుడ ఏమున్నది ఇప్పుడు అటు ఏరో చేసినందుకు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు పెళ్లి చేద్దాంమని ఒప్పుందాం మీద కొచ్చిరు వాళ్ళు
వచ్చిదే కాకుండ రాకుండా ఇంకా కొంచెం కోప పిల్ల అయితే రాకపోతే మధ్యలో మీకు ఇబ్బంది కాకపోయిందా
ఆ అట్లా రాకపోయిందా అంటే ముందు జాగ్రత్తలు ఉంటాయి గ ప్రతిదానికి అనుకోకుండ వచ్చినం
మరి ఆ అబ్బాయి ఏం చేస్తారు మీ ఫ్రెండ్ అనే అబ్బాయి
మా ఫ్రెండ్ గాని వాళ్ళు అబ్బాయి ఇప్పుడు ఇదే ఆ గవర్నమెంట్ కి దాంట్లేకి ట్రై చేస్తుండు జాబ్స్ కి దానికి దీనికి
మరి జాబ్ వచ్చినంక వాళ్ళే దగ్గరుండి చేద్దురు కదా
కా ఇప్పుడు అమ్మాయికి ఫోర్ చేస్ తురంట పెళ్ళి అంటే ఆల్రెడీ వీళ్ళ విషయం చెప్పుకున్నారు ఇంట్లో మేం చేసుకుంటాం పెళ్ళి లేదు అంటే ఇగ మేము లేచిపోయిగానే చేసుకుంటాము మీరు ఒప్పుకోపోతే అదని రెండు మూడు సార్లు ఒప్పిత్తాను ట్రై చేసిల్లట గానీ అస్సలు ఒప్పుకోలే అంట
ఆహా
ఆ తర్వాతకి ఇగ బలవంద బ్లా పెళ్ళి చేద్దాము అది అని చెప్పేసి కుంటనే వీళ్ళే డెసిషన్ తీసుకున్నారు లేదంటే వీళ్ళు కూడా ఆగే వాళ్ళే
ఆహా
విషయం ఎప్పుడైతే ఇంట్లో తెలిసిందో ఇగ అప్పనికల్లి వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి పెళ్లి పెళ్లి అని చెప్పి ఫోర్స్ జేస్తుర్రని లేదు అన్ టే వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళు పెళ్లి టాపిక్ తీసే వాళ్ళు కాదు ఇంకో వన్ టూ ఇయర్స్ వీళ్ళకి టైం ఉండేది
ఆ నా జుట్టు బాగా ఊడిపోతాంది ఎందుకో ఏమో అసలు టెన్షన్ ఫుడ్డు అంటే ఏం ఫుడ్ తింటే నిలుస్తది చెప్తారా జుట్టు జుట్టు పెరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనో చెప్తారా
ఏ విటమిన్ ఫుడ్
ఏ మిటమిన్ కండ్లకు పని చేస్తాది
ఏ విటమన్ కాదు కే
కే నా ఆహా ఆ ఏ విటమిన్ అంటున్నారా అని నేను చూస్తాన్నా
ఎగ్ వైట్ ఆల్లా నీలం తినకుండా ఎక్కువ తిన్న ప్పుడు వైట్ ఏ తినను
ఓ నేను ఇప్పుడే తిన్నా కొంచెం ముందు చెప్పోద్దా మీరు
కా నీలం అయినా బాయిల్ చేసిన ఎగ్ కాబట్టి అంత యూస్ ఏం ఉండదు కాపోతే ఆమ్లెట్ లాంటిది లేసు తకున్నప్పుడు అల్ల ఎల్లో కలర్ ను తీసేసి వైట్ వరకే తినండి ఓన్లీ
అవునా నెక్స్ట్ టైం
బాయిల్డ్ ఎగ్ కాబట్టి పెద్దగా అది ఏముండదు అసలు ఎక్కువ ప్రోటీన్స్ దాంట్లో ఎల్లోల్లోనే ఉంటాయి
అవునా ఒకసారి ఒకసారి ఫోన్ కడ్ చేసుకోండి
సరే నేను మళ్ళీ ఫోన్ చేత్తా ఆగు
సరే సరే సర్